హలో హలో
హలో
నమస్కారం అండి
నమస్కారం అండి వినబడుతుందండి ఏమండి ఆలస్యమే
మా మిత్రురాలు ఫోన్ చేసారండి
ఊ ఏమండి ఈ సమయంలో
మారు వారికి కొంచెం ఇది వచ్చిందంట అండి
ఏదండి
కొంచెం డబ్బులు వచ్చినవంట వారి బావగారికి
హో
ఆ అది వాళ్ళ బావగారు వచ్చాయని చెప్పారంట కానీ వారికి ఇవ్వలేదంట అండి
ఇబ్బలేదని
అవునండి
ఓహో దీనిలో వచ్చిన డబ్బులా అండి
అవునండి అది కూడా మొత్తం కొంచెం ఎక్కువేనండి మొట్టం
అవునా అండి
అవునండి
ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదా
ఆహా వచ్చిందని చెప్పారు కానీ వారికి వేయలేదంటండి వారికి యొక్క ఫోనుకి
అడగమనండి దేనికన్నా పని కొంచెం కావాలి ఇవ్వవా అని అడగమనండి
వారే చెప్పారంటండి వచ్చిందని
ఓ
వారే ఇవ్వలేదంటండి ఎలా అడుగుతారు చెప్పండి మీరు మరీ కాకుంటే
ఐతే చెయ్యండి
ఊ
పాపం తను చాలా కష్టపడిందండి స్నేహితురాలు
అన్నీ నాకు చేసిన నాది అంతా అయిపోయేలాగా చేసిందండి బాబు వారి కష్టం వల్ల మాకు నష్టం వచ్చిందండి
ఊ వారే అండి మీవన్నీ అయిపోగొట్టింది
నిజమేనండి బాబు వారు మీరు కలిస్ చి మా మాని ఏమో చేసేసినారండి
మే మా అది మా తప్పు కాదండి
ఇంకెవరిదండి
తెలియదండి
ఉంచి మంచిదండి మంచిది మీరు ఇలానే ఉండండి మేం కూడా ఇలానే ఉంటామండి
లేదండి మా తప్పు అయితే కాదండి అది
వద్దండి మీరు మాట్లాడకండి అలాగా మీరు మాట్లాడుతుంటే మాకు చాలా కోపంగా ఉన్నది ఉమ్
అలాంటప్పుడు వాళ్ళ బావగారు దాంట్లో ఇమిని పని చేయవద్దని చెప్పండి అ
ఆహ వీరు వారు చేసిన దానికి జస్ట్ చూపించారంట అండి ఇలా చేయాలని
ఉం
హరు వేయలేదండి మరి ఏంటో మాకు అర్థం కాలేదండి అ
అడి ఈ పాప కష్టపడిన దాన్ని వాళ్ళు దోచుకున్నారు
అవునండి నాకు నవ్వు వచ్చిందండి
అందరిని అడుక్కుంటూ అడుక్కుంటూ పనిచేసిందండి
అండి మీరు మళ్ళ బాగా మంచివారండి బాబు అర్థం చేసుకున్నారు వాళ్ళని
ఎవరైనా అదే అండి బాధపడతారు కదండి ఆ విషయంలో
ఉం
మీ స్నేహితురాలే కదండి
అ
మీ మా మేమున్న అదే ప్రదేశంలో బాధపడతామండి
అవునండీ గుండె లేని మనిషి అండి వారు
ఉం వాళ్ళ బాబ గురించి వారు బాగా చెప్తారు కదండి ఎన్ని రోజులు అయిందంటండి వచ్చి ఇది రజతే వెసర్లే అడి వచి చూడమ అ కొంచెం స
అయినా వారే డబ్బులు ఇస్తారండి అలా ఏం కాదు బట్ మరి వారు ఏమనుకున్నారో తెలీదండి అంటే మీరు అడగాలి కదండి వారు ఏమనుకుని మేబి నా దగ్గరే పెట్టుకోవాలేమో అనుకున్నారేమో అనిండి మనకేం తెలుసు చెప్పండి
ఆ అదే అండి అడగాలండి ఒక మాట కావాలంటే అడగాలండి వారిని తప్పుబట్టలే వాడి గురించి వీరే మంచిగా చెప్పారు కాబటి టి వారిని తప్పు పట్టలేమండి
మేము చెప్పేది కూడా అదే అండి వారికి అయి
అ
మ తమ్ముడిగాడు కొరుకున్నారంండి
ఉం పడుకునేసారండి వాళ్ళ వాళ్ళ తమ్ముడు గారి ఫోన్ చూస్తున్నారండి
వాళ తమ్ముడుగారు నిద్ర వస్తుందన్నారు గ దండి
ఆ ఆ
వాళ్ళ తమ్ముడు గారు నిద్ర వస్తుందన్నారు మరి పడుకున్నారా
లేదండీ ఇద్దరు ఫోన్లు చూస్తున్న రండి
హు హమ్ మాకు భుజము చాలము ఇప్పగా ఉన్నదండి అమ్మా స్నేహితుడు గారు తోయడం వల్ల దెబ్బతగిలిందండి బాబు నొప్పి వస్తుంది
అవునాండి
అవునండి
మీ స్నేహితులు మీ స్నేహితులు మీకొచ్చి మత్తనా చేస రండి
పరవాలేదండి వారు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటామండి
ఎందుకండీ
అంతే అండి వారు మొరటి మొరటోళ్ళండి అంతే అదొక్కటి ప్రాబ్లం అండి వారితో
అ
మొరట మనిషి మొరట అండి ఏం చేయమంటారు చెప్పండి మీరు మనం చాలా మా మేము చాలానే వారిని మంచిగా చేయాలంటు చాలా ప్రయత్నాలు చేస్తున్నామండి కానీ వారు కొంచెం వారు కొంచెం మా మా పక్క నుంచి ఆలోచిస్తే వారికి తెలుస్తారండి ఎందుకంటే అండి ఇప్పుడు మా అక్కగారు వేరేలాగంటున్నారు అవన్నీ నేను వింటున్నాను కానీ వారితో పాటు వీరు కూడా నాకు ముఖ్యమునే కదండి వీరితో కూడా మాట్లాడుతున్నాను చెప్పండి మీరు చెప్పండి
ఈ సమయమున వద్దండి అది
చూడండి మరి మా చూడండి మరి అలా మా అక్కగారు అలా మాట్లాడినప్పుడు నేను ఎలా ఉండాలి సరే మా అక్క చెప్పినది నిజమే అని చెప్పి వారితో మాట్లాడకుండా ఉండడం కరెక్టే కదండి నేను చెప్పండి మరి మీరు మీరే న్యాయం చెప్పాలి కదండి మరి
న్యాయం చెప్పేంత పెట్టవారిని కాదమ్మా
అదే అండి మేము అడిగేది కూడా మీరు మా గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు
ఆలోచిస్తారండి అది ఈ సమయం మాట్లాడే సమయం ఇది కాదని నాకు అనిపిస్తుందండి
అదే అండి మీ స్నేహతులు గురించి అర్థం చేసుకోండి మీరు కూడానా
హ్మ్ సరే అండి
సారు లాంటి మంచి వారు దొరకడం మీ అదృష్టం అండి
అది మాకు తెలిసునండి
హ్మ్ మరి మరి ఎందుకు
అదే పనిగా చెప్పాల్సిన అవసరం లేదండి దాని గురించి మాకు బాగా తెలుసాండి నేను ఎప్పుడు
చూసుకోండి మరి మీరే మీరు
వారు ఒక మాట అన్నారండి మొన్న మా అత్త గారి పేరు వాళ్ల తమ్ముడి గారితో
ఏమని అండీ
ఆ వాళ్ళ స్నేహితుడితో మాట్లాడలేను ఏమో
హ్మ్
వాళ్ళ అక్క గారి కాడికి వెళ్తే
అవును అది కూడా నిజమే కదాండి ఇప్పుడు మాకు రెండు
వాళ్ళ స్నేహితులు మీ స్నేహితులు బాధపడ్డారండి
అవునా అండి
అవునండి దాని వలన ఇది ఇంత జరిగిన దాని వలనండి
అందులో బాధపడాల్సిన అవసరం ఏముందండి సంతోషించాలి గాని మీ గురించి మీ స్నేహితురాలు అంత బాగా ఆడుతుంటె
వాటి వల్ల మీ స్ ఇది ఏమంటారు
మా జీవితం ఏమి అవ్వదండి మిరంత కంగార్ పడాల్సిన అవసరం లేదం
ఇదన్నావు అంటే లే కొంచం ఆలస్యం అవుతుందేమో అని అనుకున్నారండి
దేనిలో ఏది అవ్వదండి ఏంటండి మీరు మీరేనా అండి ఇలా ఉన్నారు
నాకు వారికి అలా అనిపిచ్చ అండి రాకపోయినచో వారు మం చి గనే ఉండదరు
చూసుకున్నామండి మీరు చూసుుకున్నాము ఎందుకండి అలా ఉంటారు మీరు అలా ఎం ఉండదండి
మ్ సరే అండి అది అలా ఉండదని తెలిసినప్పుడ్ టన్చ్ వారు బాగున్నారండి అది మీరు ఒప్కునేదరు
ఒప్పుకుంటామండి మీరు మంచిగ ఉన్నచో మేము చాల సంతోషిస్తామండి
మ్ మాకు మా వల్లన అనే ఆలోచన వచ్చిందండి ఆ దాని వల్లన మాకు
అలే లేదండి మీ మిత్రురాలు మీ కోసం అంతా ఆలోచిస్తుందంటే వారు కూడ మీరు వారి గురించి ఆలోచించే వాళ్ళకి అంతే ఉన్త స్థానం ఇవ్వాలండి
అవునండి అలా ఇస్తున్నాన్ కాబట్టె నేను ఇప్పుడు ఏమి ఇబ్బందిల్ పడకుంట ఉన్నామండి
మంచిదండి మంచి విషయామే చెప్పిరు మిరు
చెప్పాలి
చెప్పాలండి మీరు మేము మేము మితో షర్చిస్తున్నామండి
బ మా చర్చన కాదండి ఇంకేమన్న చేస్తున్నార
ఆహా లేదండి
మీ అన్నగారు మీకు బాగా మియ మీ పెదమ్మ కొడుకు గారు మీకు బాగా ఇదేమంటారు మంచ్ చేస్తున్న సహాయం చేస్తున్నారండి అలా చేసిన చో జరిగిందండి మీకు అలా ఒకరు జీవితంలో అలా ఒకరు ఉండాలండి మనకంటూ
దేనినైనా ఆలోచిస్తే భయం భయం వేస్తుందండి
ఎందుకండీ
ఏమోనండి ఎవరు స్వార్థం లేకుండ చేస్తారా స్వార్థంతో చేస్తున్నార అని ఒక ఆలో చుంది అంతే
అదేంది ఎడ్డిదాంల
ఉహూ స్వార్థమున్నచో చేసి ఏం ప్రయోజనం జెప్పండి
మీ అన్నగారు మీ పెదమ కొడుకు గారు అలా కాదు అదీ మేము అల అదేంటో అండీ మీ ఇంట్లో వాళ్ళ గుడ్డిగా నమ్మిదనమూ
కదా అండి నేన్ జెప్పేదదే అండి మీకు అలా నమ్మినచో మీరే పిచ్చివారవుదురండి
తే మీ ఇంట్లో గుడ్డుగా నమ్ముతామండి
అదే నమ్మకండీ నేనే నమ్మునండీ
నాకు నమ్మకమండి మీరు అలా చెప్ ప్తారండి నాకూ నేను యెప్పుడూ మీకలా జెప్ సరె అండి సరే అండి మేం ఇంతటితో విరమించికునెదాము మీతో మాట్లాడి ధన్యవాదాలండి
ధన్యవాదాలండి